హలో
హలో వినిపిస్తుందా అండి, హలో వినిపిస్తుందా అం డి హలో
ఆ ఆ వినిపిస్తుంది అంటే ఎక్కడవో వినిపిస్తుంది మీ గొంతు.
ఇప్పుడు ఓకేనా?
ఆ ఇప్పుడు కొంచం పర్లేదు
ఆ
ఏం చేస్తున్నారు?
ఏంలా మాస్ సీనియర్ అక్క ఒక అక్క వచ్చింటే తలనొప్పంట అక్కకి ఆ ఇది ఏమంటరు కొబ్బరి నూనె ఉంటది కదా కొబ్బరి నూనెతో అంతా బాగా ఈసి తలని మొత్తం
మసాజ్ చేస్తున్నారా?
ఆ మసాజ్ లాగా చేస్తున్నానండి.
ఏం మీరు బా చేస్తారా?
బాగా చెయ్యను కానీ మా ఒక ఫీలింగ్ ఏమంటే నేను ఏదో మంచిగా చేస్తాను అని చెప్పి, తలెత్తుకొచ్చి నా దగ్గర పెట్టింది. సర్లే ఫ్యూచర్ లో మనకి యూజ్ అయితది కదా, ఉన్న అక్క నూనె ఇక్క తలే అని చెప్పి వాడుకుంటున్నా, ఉమ్ అంతే, ఏం చేద్దాం తిన్నామండి మీరు ఏం తిన్నారు? ఫోన్ గుడ వచ్చింది అంతే
క్యారెట్ ఫ్రై చేసా. క్యారెట్, ఉర్లగడ్డ వేసి ఇంకా ఒక గుడ్డు ఉడక పెట్టుకొని తిన్నాను, ఇప్పుడరటి పండు తిన్నాను.
ఓ మీరంతా చాలా ఆరోగ్ గ్యోకరంగా ఉంటారనుకుంటా, ఆరోగ్యం పట్ల ఇంత శ్రద్ ద వహిస్తున్నారు.
ఏం నాకు ఇంతకు ముందు ఏం ఉండేది కాదు ఇప్పుడు మొహం పాడైపోయింది, జుట్టు లేదు వాటి కోసమన్నా అని తింటన్నా.
అవునండి మీరు జుట్టు అంటే మొహం అంటే గుర్తొచ్చింది కానీ జుట్ జుట్టుకైతే ప్రస్తుతానికి నేను ఇంకా ఏమీ జాగ్రత్తలు తీసుకోవట్లేదు.
మీ చుట్టూ బాగుంటుందని ఉన్నది కాపాడుకోండి.
ఆ ఉన్నది కాపాడుకోవాలి, దానికి తగ్గట్టే చూసుకుంటాము. మొహానికి ఈ మధ్య మా అదే అక్క అని చెప్పాను కదా
ఉమ్ ఉ
అక్కది ఒకటి సన్ స్క్రీమ్ అదే సన్ స్క్రీమ్ కాదు, నైట్ క్రీమ్ అండి అది.
ఓకే
అది ఒకటి ట్రై చేశాను, పింపుల్స్ ఏం రాలేదు డాట్న్ కి కంపెనీదంటా
అది అంటే ఏం అంటే అద్ ది ఏది ఆ అదని పేరు
నైట్ క్రీము పొమోగ్రానిట్, వాటర్ మిలనో ఏదో పింక్ కలర్ లో ఉంటది. రెటినోల్ అని ఆ రెటీ నాల్ నైట్ క్రీము, ఈవెంటోన్ వస్తుందంట కళ్ళ కింద ముక్కు దగ్గర అప్లై చేస్తే ఫేస్ ఎంతా. బుగ్గల దగ్గర అట్లంతా బానే ఉంది
మీది స్కిన్ ఎలాంటిదో తెలుసా అంటే డ్రైయ్యా ఆయిలీయా
తెలుసండి ఆ కా బోత్ కాంబినేషన్ లాగా ఉంటది మరి అంత ఆయిలీ కాదు అంత్ అంత డ్రై య్యి కాదండి నా
ఓహో అయి తే మీకు పింపుల్స్ ఏం రాలేదు మీరు వాడొచ్చు అంటే వా నాక్ తెలిసినంత వరకు ఈ నైట్ క్రీమ్లు అవేన్నీ సన్ స్క్రీన్ తో పోల్చుకుంటే నైట్ క్రీమ్స్ ఏవి అంత వర్త్ కాదండి ఇప్పుడు మీరు సన్ స్క్రీన్ అనేది డైలీ పూసారంటే మీక్ టాన్ అనేది పోతుంది ప్లస్ మీకేమన్నా ఫేస్ లో మచ్చలు ఉన్నప్ పోతాయి మీరు అంటే కొంతమందికి రెటినాల్ అనేది చాలా హెవీ అన్మాట కొంతమంది పడుతుది కొంతమందిక్ పడదు మీకు పడిందంటే ఆనందకరమే
అవునా అది నాకంత తెలియదు నేనూ రెండు రోజులు మాత్రమే వాడాను మొఖానికి ఇప్పడి వరకు ఏమి రాలేదట్లా
అయితే మీరు రెండ్ రోజుల్ కాకుండా ఒకా
వారమా
ఒక నా అ వారం రోజులు వాడి చూడండి ప్యాచ్ టెస్ట్ లాగా చెయ్యడి పోనీ ఫేస్ క్కే వాడండి ఏం గాదులే
ఫేస్కే ఫేస్కే చేశానండి కంప్లీట్గా అప్లై చేసేసాను
ఆహా అయితే ఒక వారం అట్లే వాడి చూడండి కంటిన్యూగా
ఉమ్
మీకు ఓకే చేంజ్ ఏమన్నా మార్ప్ ఏమన్నా కనిపి చిన్ని మీకు గొల్లల్ ఏం రాలేదనుకుంటే కంటిన్యూ చేయిచ్చు
అయితే ఇప్పుడు మాయిశ్చరైజరా సన్ స్క్రీనా అండి మీరు చెప్పింది నా మొహానికి వాడమన్ గా ఏది వాడితే మంచిదండి
ఇప్పుడు మీది కాంబినేషన్ స్కిన్ గావట్టి ఆ అట్లా ల్ అంటే ఇప్పుడు ఆయిలీ స్కిన్ అంటే నీ అంటే వాటరీగా ఉండే టెక్స్చర్ వాడతారు అది డ్రై స్కిన్ అంటే ఎక్కువ అంటే ఎక్కువా ఏమన్ టరు లోషన్ లాగ్ ఉండేది వాడతారు ఇది కాంబినేషన్ కాబట్టి అట్ ఇట్లో ఉండదు ఇట్లో ఉండదు కాబట్టి మీరూ
అహ్ ఆ
ఏం సన్ స్క్రీన్ వా ఇప్పుడు మీ కన్సన్ ఏం చెప్పండి మీ ఫేస్ ఎట్లా మారాలనుకుంటున్నారు
ఈవెంట్ ఓను ఆ ట్యాను లైట్గా ఈవెంట్ ఓన్ కావాలి
ఆ కాబట్టి మీరు ఊమ్ డాటన్ కీ లోనే చాలా ఉన్నాయి గదా వైటమిన్ సి వాటర్ మెలనా వాటి ల్లో
నాకు అర్థం కాలేదండి ఎందుకంటే నాకు వాటి గురించి పెద్దగా అవగాహన లేదు ఎప్పుడు వాడలేదు మా ఇంట్లో వాళ్ళక్కూడా పెద్దగా తెలియదు ఇంకా ఫ్రెండ్స్ అంటే మీలాగా స్నేహితుల నుంచే నేను నేర్చుకోవాలి కాబ ట్టి నాకంత తెలియదండి ఇంకా మా చె ల్లలు అక్కలు ఉన్నారు కానీ వాళ్ళు అంతగా వాటికి ఎందుకో ప్రిఫ అ అంటే అన్ తా ఇవ్వరు వాడరు వాళ్ళు కూడా కానీ వాళ్ళందరివి మోహ్ హాలు బానే ఉన్నాయి కాబట్టి వాళ్ళక్ వాడకపోయినా పెద్దగా అవసరం పల్లేదు నా వాళ్ళందరితో పోలిస్తే నాకొకటి కొంచెం మొహం పైన అట్లా అంటే ఈవెంట్ టోన్ లేకున్నా రకరకాలుగా ఉంది, రెండు మూడు రకాలు కలర్లుగా ఉన్నాయి సో అలా లేకుండా నేను ఏదైనా ఇప్పటి నుంచి వాడితే కొంచెం ఏమనా ఉపయోగం ఉంటదే మళ్ళా లాస్ట్ లో చూసుకోవాలంటే కొంచం కష్టం కదా
నాకి వాడితే సన్ స్క్రీన్ లేకపోతే సీరమ్ ఈ రెండు వాడితే నాకు తెలిసినంత వరకు బాగా పనిచేస్తది.
సన్ స్క్రీను డాటన్ కి ఇది బ్లూబెర్రీ ఇది కూడా ఒకటి ఉందండి అదయితే మంచిది అని మా క్క సజెస్ట్ చేసింది అంటే నాకు చెప్పినదనమాట
అక్కకి ఈవెన్ టోన్ వచ్చిందా స్కిన్ అంతా
ఆ వచ్చిందంట అండి
ఆ అయితే మీరు అది వాడొచ్చు
అదే వాడమంటారా?
ఆ అది అంటే ప్రస్తుతానికి అదని అను కున్నాం నేను తర్వాత రీసెర్చ్ చేసి మీకు దాని పైన చెప్తాను.
మీరు అట్ల ఏదైనా ఉంటే నాకు అది సన్ స్క్రీనో, మాయిశ్చరైజరో దేనికి సంబంధించిందో చెప్ తే నేను దాన్ని బట్టి ఏమన్నా తీసుకుంటానండి ఎందుకంటే నాకు తెలియనప్పుడు తెలుసుకొని చేయడమే మంచిది కదా.
అవునవును నిజమే తెలుసుకొని చేయాలి మీది కాంబినేషన్ అన్నారుగా
ఊరికే మనము మా స్నేహితురాలు ఒక అమ్మాయి ఉందండి, తనకేమి మొహం పైన ఏం తెలియదు కాబట్టి తను ఎవరు ఏది పడితే చెప్తే అది అన్నీ వాడేస్తది. కాబట్టి తనకి ఏమి రాలేదు కాబట్టి ఇబ్బంది ఏమి కాదు, మనకి ఏమన్నా ఇబ్బంది అయిందనుకో, మనకు చానా కష్టం అయిపోతది కదా. అదే మీలాగ తెలిసిన వాళ్ళు ఆ అందుకని అందుకనేసే అండి మీకు తెలుసు మీరు దాన్ని భరి చ్చరు కాబట్టే నేను మిమ్మల్ని అడుగుతున్నానండి వాటి గురించి
అవును, నేనే నేను కూడా నా స్నేహితురాలు ఎవరో వాడేస్తుందని చెప్ ప్పి నేను వాడదాం అనుకోని చూ చూసాను కానీ నా మొహం ఏమైంది మీకు తెలిసిందే కదా.
ఆ అందుకనేసే అండి మా ఇంకో స్నేహితురాలు కూడా ఉంది. ఆ తను కూడా ఏదేదో వాడు తుంది ఈ మధ్య వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని, మా అక్క వాళ్ళు చెప్పారని అందరి చర్మాలకి అది సెట్ అవ్వదు.
అదేే, తను కూడా ఇప్పుడు వాడింది సెట్ అయింది కాబట్టి సరిపోయింది నాలాగ మొహం పాడైపోయింటే
అయిపోయినంటే అదే అండి అలా ఇబ్బంది తెచ్చుకోవడం ఎందుకు నేను ముందుగానే అదేదో తెలుసు కుని వాడదాము అని అంతేనండి మరి
నేను చెప్తాను మీకు ఏం వాడాలి అనని రీసెర్చ్ చేసి
ఆ ఈసారి చేసినప్పుడు మీరు ఖచ్చితంగా చెప్ పండి నాకు మర్చిపోకుండా
ఆ నేను తెలుసుకున్నట్లుంటది ఇంక మీకు నేను చూసి ఏం వాడితే ఏమి అని చెప్పి చెప్తా
ఆ మీరు ప్రాజెక్ట్ల గురించి ఏదో చెప్పార, ఏమన్నా ఈ రోజు మీరు చేశారా వాటి సంబంధించి
అవును ఈ రోజు ట్రైన్ రిజర్వేషన్ ని చేశాను
హ్మ్
అంటే నేను దాని గురించి సరిగ్గా తెలుసుకోలేదండి
ఆ ఆ
మా సారు సడన్ గా వచ్చి చెక్ చేస్తాననిన్నారు ఇంకా నేను అప్పటికప్పుడు మా ఫ్రెండ్స్ పెట్టిన కోల్ కాపీ పేస్ట్ చేసేసాను అంటే చార్జిపిటి లో చూస్తా ఎక్కడ ఏం క్రియేట్ చేయ్యాల అని తెలుసు కుంట నేను చేసేసాను దాని గురించి పూర్తి తెలుసుకోవాలి
హ్మ్
కానీ దాంట్లో ఏమంటే ఇప్పుడు మీకు ట్రైన్ యాడ్ చేయాలినుకుంటున్నారంటే ఇప్పుడు మీరు ఒక కొత్ కొత్త ట్రైన్ వచ్చింది మదన్పల్లి ఈ ప్లేస్ నుంచి ప్లేస్ కి అన్నట్లు ఆ ట్రేన్ ఆడ్ చెయొచ్చు పాసింజర్స్ బుక్ చేయొచ్చు క్యాన్సిల్ చెయొచ్చు అట్లా కొంచెం కొంచెం ఉంది ఆ ప్రాసెస్
హ్మ్
మీదెట్ల జరిగింది ఈరోజు
మాది ఈ రోజు కొత్త కొత్తవన్నీ చెప్పారండి వాటిలో జావా స్క్రిప్ ఇంట్లో కాల్ బ్యాక్ ఫంక్షన్స్ కాల్ బ్యాక్ హెల్ ప్రామిసు
హ్మ్
ఇప్పుడు అవన్నీ మనం వాడమనుకోండి ఇప్పుడు అదే అవేటు ఆ సింక్ ఫంక్షన్స్ వాడతాం కదా
ఆ ఆ
అంటే యూజర్స్వి యాడ్ చేయడానికి డెలీట్ చేయడానికి గూడా దీంట్లో గూడా
ఆ
సో దానికి సంబంధించి అంతా చెప్పారు
ఓకే
అవి కొంచెము క్లిష్టంగా కష్టంగా గూడా ఉన్నాయ్ అవి
అంతేలే అవున్ హ్మ్
ఇంకా ఈ సాయంత్రం అయితే ఒక ప్రాజెక్ట్ లాగా రాక్ పేపర్ సీజర్ ఉంటంది కదండి
హ్మ్ హు అవును
సో అది సింపుల్గా ల్యాప్టాప్లో మనం కంప్యూటరు మనము ఎలా ఆడతాము అన్న దాని పైన మా సారు చేపించాడన్నమాట
ఓకే హ్మ్
క్క అలా దాంట్లో హెచ్టి ఎం ఎల్ సి ఎస్ ఎస్ మాత్రమే యెంది ఫంక్షన్ జావా స్క్రిప్ట్ అదంతా రేపు చెప్ త్తమన్నారు
హ్మ్ హు హ్మ్
ఒక శనివారం పరీక్షకు చూసుకోమన్నారు ఏమొస్తయ్ ఎట్లొస్తయ్ ఎలా పెడ్
అంటే అసలు పరీక్ష ప్యాటర్న్ ఏంది కోడింగ ఎం సి క్యు సా
అవన్నీ ఉన్నాయండి పొద్దున్నే ఒక తొంభై నిమిషాలొ నలభై ఐదు నిమిషాలొ ఎంసి క్యూ క్వశ్చన్లు పెడతారన్నమాట ఎంసీ క్యూ కుడా ఏవన్టే వీళ్ళు ఈ రెండు వారాల నుంచి ఏమైతే మాకు కాన్సెప్ట్లు చెప్పింటారొ వాటి గురించి చెప్తారు
హ్మ్
హా వాటిపైన పెడతారు అవి అయిపోయాక మధ్యాహానము పేపర్లో ఫస్ట్ రాయాలి ఐదు కోడింగులు లాగా ఇస్తారంట
ఓకే
పేపర్లో రాసి అవి కరెక్షన్ చేసి అవి కరెక్ట్ అని మళ్ళా ల్యాప్టాప్ ఓపెన్ చేసి వాటిని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తే మార్క్స్ అంట
ఓ
అంత పెద్ద ప్రాసెస్ జరుగుతుందా అని నేను ఆలోచిస్తున్నాను
ఏం కాదు మీ అంతటి మీరు ప్రయత్నించండి
అంతే అండి ఇది మనల్ని పరీక్షించుకొని మనం ఎంత తెలుసుకున్నామన్న దానిపైనే కదా ఉ ఉంటది
కానీ మీరు అట్లా అనుకోని నిజాయితీగా రాద్దాం అని అనుకోవద్దు చాలా మంది అట్లే రాయరు కదా
అట్ అట్లా అనుకని రాస్తే కష్టమయిపోతుంది ఎందుకంటే దాన్ని బట్టే స ఆ సపరేట్ చేసి ఆ వాళ్ళని మాక్ ఇంటర్వ్యూలకి డైరెక్ట్గా కొంతమందిని వాళ్ళే సెగ్రిగేట్ చేసి కంపెనీలకు వాళ్ళే పేర్లు ఇస్తారంటండి
అ అవునంటా
బట్టి నేను అది కూడా ఆలోచించాను అందుకనేసే మొన్న ఎగ్జామ్ ఒకటి పోయినది కాబట్టి ఇంకా రిమైనింగ్ అన్నా కరెక్ట్గా రాసి సి దాంట్లో ఒక డెబ్ మినిమం డెబ్బై ఐదు పర్సెంట్ అన్నా ఉండాలి అన్నారు
ఆ అవును
ఇరవై ఐదే ఉందన్నమాట
ఆహా
ఆ దాన్ని ఒకసారి రాసిన దాన్ని డెబ్బై ఐదు వరకు అన్నా తెచ్చేస్తే మినిమం అన్నా లేకపోతే కనీసం మళ్ళా బాగుండదు కదా
అవునవును నిజమే
చేశానండి అన్ని సబ్మిట్ అయిపోయాయని క్లిక్ అయిపోయింది లేకపోయితేే అన్ని ఒకసారి చూసి కని మళ్ళా కూడా పెట్టిన అంటే బా బాగుంనిన్నిండు
ఆ అదే మనం అందరం నిజాయితీగా రాస్తే బాగుంటది అది అట్లాకుడా మనం ఒకటే రాసి వెనక్కి పడిపోతాం
మ్
ఉమ్ ఇంకేంటి మరి
ఇ అంతే అండి ఇప్పుడు ఇంకా మా అక్కకు నూనెతో మర్దన చేయడం అయిపోయినది
ఉహూ
అదే అయ్యాక ఇంకా కొంచెం చదువుకొని పడుకోవాలండి అంతేనండి ఆ ఇంకా పొద్దున్నే చెప్పాను కదండి మొన్న మేము పొద్దు పొద్దున్నే షటిల్ ఆడడానికి వెళ్తున్నామని
ఉ అవును చెప్పారు మీరు
ఈ రోజు కూడా వెళ్ళాము ఒక గంట ఆడాము ఒక ఆరున్నర నుంచి ఏడున్నర వరకు
ఆ
మేమిద్దరమే వెళ్ళామండి అదొకటే ఈరోజు కొంచెం సంతోషకరమైన విషయం
హ
ఆ ఒక్క ఆ కొంతసేపటికే వాళ్ళ స్నేహితుడు ఎవరో కొంచెం బాధపడ్డారంట ఈమె కూడా కొంచెం బాధపడినది
ఓ ఏంటి
అందుకని ఆ అందుకని రేపు వచ్చేనా పిలుస్తాను అన్నట్లు చెప్తున్నారు అలా చెప్తే నేను